హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆహా మేడమ్ ఇప్పుడు నీ హాబీస్ అంటే ఏంటి ఉంటు
ఎస్ సార్ ఫస్ట్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఏది దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు.
అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే మేడం నెన్ చెప్తా వినండి మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది ఐడియా ఉందా మేడం లేదు మేడం అంటే ఇన్వెస్ట్ ఉంటా అంటే ఏంటిది ఐడియా ఉందా మేడం మీకు ఫస్ట్ స్టార్టింగ్ చి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది
ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే దేని మీద మనం మన మనీని పెట్టొచ్చు మన మన మనమని మనమని డబుల్ అవ్వాలి మన మనకి ఎంతో అంతా ఆ ఎక్కువ రావాలి అన్నదే
అదే మేడమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ అంటే స్మార్ట్ గ్రోతింగ్ డెవలప్మెంట్ అంటారు మేడం
అదే సార్ అంటే నేను అనేది ఎందంటే సార్ మన డబ్బులు మనం పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి అంటున్నాను
అదే మేడం ఇప్పుడు నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే నేను చెప్పేది నాకు తెలిసినంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద ఏప్పుడు కూడా చెయొద్దు ఎందుకంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాంట్లో మీకు లాస్ అనేది వస్తది మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫర్ మీరు ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలి అంటే ఫ్యూచర్ లో గోల్డ్ అనేది సేవింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మళ్ళీ ఇండెక్స్ డు మ్యూచువల్ ఇన్ఫండ్స్ ఉంటాయి మళ్ళీ సిప్ ఉంటాయి స్మాల్ ఇంటర్ ఫీయర్ సంథింగ్ ఏదొ ఉంటాంది మేడం ఈ మూడు ఏంటికి అంటే కొన్ని వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంటాయి కొన్ని వచ్చేసి షార్ట్ టర్మ్ ఉంటాయ్ కొన్ని వచ్చేసి మిడ్ మిడ్ రేంజ్ ఉంటాయి అన్నమాట మీరు లాంగ్ టర్మ్ చేస్తే ఏందంటే హై రిటర్న్స్ విత్ ప్రాఫిటబుల్ వస్
అంటే నేను అనేది సార్ మనం ఏమంటున్నానంటే ఇవన్నీ కాదు అంటే మనం జనరల్ గా మనం జనరల్
అంటే నేను చెప్పిది మేడం వినండి మేడం మొత్తము నేను చెప్పిది వినండి దాని తర్వాత అదే మేడం నను చెప్ వినండి మేడం అది మీ ఓన్ టాలెంట్ మీద బేస్డ్గ ఉంటది మేడం ఇప్పుడు మీరు నేను చెప్తా వినండి మీరు ఇప్పుడు మీరు పొలం పని చేస్ వస్తారు మేడం మీరు కోళ్ల పని చేస్తారు మీరు వచ్చి కూరగాయలు అమ్మమంటే అమ్మగలుగతరా
సార్ అమ్మగలుగుతారా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ తో అనుభవ అనుభవం ఉన్న వాళ్ళతో చేయించో చ్చ గదా వర్కర్ను బెట్టి
అదే ఓకే లేదని అంటలేను
నేను అదే అంటున్నా పొలం చేసే వాళ్ళు ఎంతో నేన్ మనకు రాదు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ సాఫ్ట్
రాదు మేడం నేను అదే అంటున్నాం నేను ఏమంటున్నా అంటే మీకు నాకు తెలిసినంత త వరకు రియల్ ఎస్టేట్ అనేది షార్ట్ టైమ్ అన్నమాట బిజినెస్ కాదది ఓకేనా
బిజినెస్ దానీవే అనట్లేదు సార్ నేను అంటే ఇప్పుడు మనం ఓ బి. జి. నెస్. అంటే అదొక్కటే లేదు అండి బి. జి. నెస్. కామ్ సార్ అది మన వర్క్ ఓకే ప్రొఫెషన్ బి. జి. నెస్. అంటే ఏంటి మనం ఏదన్నా అహ్మ్ బట్ ల్ షాప్ పెట్టి కోవచ్చా కిరాణం షాప్ పెట్టుకోవచ్చా ఇంకేమైనా బి. జి. నెస్. చేసుకోవచ్చా అనేది నేను అడుగుతున్నాను.
అదే అదే చేసుకోవచ్చు. మేడం మీరు మీకు బట్టల్ మీరు లేడీస్ కాబట్టి మేడం. మీరు బట్టల్ బి. జి. నెస్. పెట్టుకుంటే చాలా బాగుంటది. అది చానా మంచి మార్కెటింగ్ ఉంటది. మీ లేడీస్ లో ఏందంటే ఎక్యూరిసీ అంటే
ఏపుడు తియ్యేచ్చు
ఆ రన్ అయితే మళ్ళీ ఆ ఆ అవా లేడీస్ కి ఇప్పుడు ఒక రెండున్న కూడా ఇంకా కావాలనే ఎంజైటీ ఉంటది. కాబట్టి బట్టలు అనేది మంచి బి. జి. నెస్సే మేడం. నాట్ ఏ బ్యాడ్ గానీ కొంచెం మార్కెటింగ్ చేసే అంత టాలెంట్ ఉండాలి మళ్ళీ కొంచెం బి. జి. నెస్ స్మెటిక్స్ అన్ని ఉండాలి అలా మారి లెవల్ చూసుకోవాలి అప్స్ డౌన్ చూసుకోవాలి. మెటీరియల్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ భరించాలి సేల్ అయ్యే వరకన్ని మళ్ళీ తెచ్చు కో లేము ఆ పాత స్టాక్ ని కూడా ఎట్లాన్నాయా కంప్లీంట్ చేయండి. ఇవన్నీ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్
అంటే మనం ఎట్లయినా స్ట్రగుల్ అయ్యి ఒక వన్ ఇయర్ అటు ఇటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తది గా
ఆ అవును నేను కూడా అదే అంటూనా కొంచెం స్ట్రగల్ కావాలి ఏ వర్క్ అయినా కూడా స్ట్రగల్ రంది అయితే చేయలేము అదేతే పాయింట్ ఏదైనా కూడా ఫీల్డ్ లో దిగినా తర్వాతనే గా కదా దాని గు
అంటే మీరేమంటారంటే బి. జి. నెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు.
మంచిది. అంటే నేను నా ఒపీనియన్ అనేది మంచిదే. కానీ పార్ట్ టైం కన్నా ఇంకా అది ఒకటే ఫీల్డ్ కాకుండా ఇంకా దాంట్లో ఏదైనా కూడా ఆ కొన్ని వేరేవి కూడా చేసుకుంటూనే ఉంటాలి. ఈ రోజుల్లో ఒకటి చేస్తే కష్టం. అంటే ఓ టే ఇన్కమ్ వస్తుందంటే ఓకే బ్యాలెన్స్డ్ ఉన్నామంటే వేరేది కూడా ఏదైనా యాడ్ చేసుకుంటే, చేసుకుంటే బాగుంటుంది.
ల్యాండ్ డ్స్ అవి తీసుకుంటే మనకి రేపటి రోజు పనికి రావా సార్
అది ఇప్పుడ్ధి ఆ తగ్గేది కాదు. కాబట్టి ఓకే బా ప్రాబ్లం ఏం లేదు.
అది లైఫ్ టైం మనం పెట్టిన దానికం పెట్టిన్ దాని కైనా వస్తది కదా అంటున్నా. ఇంక సర్ మీరు దేనీ మీద ఆయన ఇన్వెస్ట చేసార ఏమన్నా చేసారా
ఇన్వెస్ట్మెంట్స్ చెయలేదు మన చేయాల అనుకున్నాను కానీ కుదరలేదు కానీ మ నెక్స్ట్ ఫ్యూచర్ లో మాత్రం అంటే మ ఫ్యూచర్ లో అంటే ఇంకా కొన్ని రోజులలో చేద్దాం అనే ప్లాన్లు ఉన్నా
దేన్ మీద సర్
నాకు మ్యూచవల్ ఫండ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ మేడం మ్యూచువల్ ఫండ్స్ మీద చేద్దామని మ్యూచువల్ ఫండ్స్ చేద్దామని ఆలోచిస్తున్నాను
ఒకే సర్ ఇంక సర్ ఇంక ఏ ఎలాం టి వర్క్ అనేది స్మార్ట్ గా ఈజీగా ఉంటది అనేసి
అవును అంటే అర్థం కాలేదు మేడం
ఎలాంటి వర్క్ చే ఈజీగ చేయగలుగుతాం అన్నది ఏమన ఐడియాస్ ఉన్నాయా అంటున్నాను సర్
మేడం ఎలాంటి వర్స్ అంటే మేడం ఈ రో జు లో నాకు, నాకు ఫుడ్ బిజినెస్ అంటే చాన ఇష్టం మేడం ఎందుకంటే మా ఫాదర్ మంచి చెఫుండే అనమాట ఈజీ కాదు క నీ మంచి లైఫ్ ఉంటది మేడం ఫుడ్ బిజినెస్ లో అలా బాగుంటది ఉంటది మేడం ఏ వ ర్కు లో అయిన కూడ ఈజీ మనీ అయితే రాదు కదా కొంచెం రిస్క్ తీసుకుం
కానీ మనుషులు అలసిపోతరు సర్ ఆ వ ర్కు
తరు కానీ కొంచెం ప్రాఫిటబుల్ మార్కెట్ ఉండేదంటే అదే మేడం. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండే మా ఫాదర్ మంచిగా ఉండు కాబట్టి మేము రిటైర్మెంట్ అయితే మంచి హోటల్ ఇద్దాం అని అనుకున్నాం. కొన్ని చేయ్యాలన ప్లాన్ ఉండే మనం కానీ కొన్ని కారణాల వల్ల కాలేక పోతుంది
ఓ ఒకే ఒకే
చేస్తాం
కానీ అదీ అది నాన్ స్టాప్ నించోని చేసే వ ర్కు సర్ అది అసలు అంటే మనుషులు పొద్దనుంచి సాయంత్రం వరకు పని మీదే ఉండాలి సార్ ఇగ ఇల్లు, ఫంక్షన్సు, ఆ హెల్త్ ఈ వై ఏం చూసుకుం తెలుసుకోలేమొ దిగము ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవేం మేము దేని మీద కూడా ఆ ఆశలు పెట్టుకోవచ్చు ఇంకా
మేడంమ్ అవన్నీ చూసుకుంటే మాత్రం మనం రిలేషన్స్ ఫంక్షన్స్ వాళ్ళందరు ఎవరు మనకి పెట్టరు మళ డబ్బులు మన ఫ్యూచర్ మనం మంచి ఒక్క లెవెల్ లో ఉండాలి అని అంటే ఈ రోజులో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మనీ అండ్ బిజినెస్ అన్న వరకు నా క్ తెసినంతావకు మేడం ఒక సామాజికరమైన చిన్న ఆ చిన్న ఊరులో నేను ఎక్కడనో చూసాను నే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు పెద్ద ఎంటర్పూరియర్ ఎక్కువ మారిపోయింది ఒక మేడం ఫుడ్ బిజినెస్ తోని హోమ్ కిచెన్ స్టార్ట్ చేసి ఆమె ఇహోమ్ ఫల్ ఆల్ ఓవర్ ఇండియా లో ఫారెన్ లో బయట కంట్రీస్ లో కూడా డెలివర్ చేస్తూ ఆమె ఇప్పుడు టాప్ మోస్ట్ డింగ్ బిజినెస్ లో ఉంది స్టార్టింగ్ స్టార్ట్ప్ బిజెస్ లో చాలా అండి అనేది బాగా ఇంట్రెస్ట్
కానీ మనం ఇప్పుడు అలా అనుకుంట్ర గానీ బ్యాక్గ్రౌండ్ ఆ మాస్ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఆమె సక్స ఆమె సక్సెస్ ని చూ న్నారు కాగానీ బ్యాక్గ్రౌండ్ స్ట్రగుల్స్ ఎన్ని ఉంటాయి అంటున్నా
స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కదా మేడం స్ట్రగుల్స్ అనేది ఇప్పుడు ఏ మనించిగానా మనం ఫీల్డ్ లో రాగానే ఆ సక్సెస్ అవుతాడు అనేది గ్యారంటీ లేదు కదా మన ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేసి వస్తాం మనం మంచిగా రాసాము మంచిగా రాయలేదు ఏదైనా రాడి అక్కడ కరెక్షన్ చేసే మీద ఉంటంది మనం మంచిగా రాసిన లేకుండా కూడా అంటే మన రిజల్ట్ మనకు వచ్చే వారికి మనం ఎలా రాసాం అనేది గ్యారంటీ లేదు అది కూడా మనం బిజినెస్ లో దిగితేనే మనం సక్సెస్ అవుతామా లేదా అనేది మన విదనే ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనము కాదు కూడదు అని అనుకుంనే వెనకనే ఉండిపోతే మనం వెనకకే ఉండిపోతాం నాకు నా అనుభవం మాత్రం లేదు నేను చెయ్యగలను నేను చేస్తాను అని అన్న వాళ్లేే ముందుకు వచ్చేస్తాను అంటే ఏదైనా కూడా ధైర్యంగా ఉండాల అన్నమాట మనం చెయ్యగలుగుతాం చేస్తాం చేసే తిరుగుతాం అన ఏం టెన్షన్ ఉండదు
ఆ
అదే అ
ఇంకా సార్ మీకి ఇంకా తెలివిదైనయ ఏ ఇలాంటి వర్క్ చేస్తే బాగుంటది అన్నారు అ సిచ్చింది దాంట్లో బిజినెస్ ఒక చెప్ప
అవును మేడమ్
హమ్ అంటే సర్ అది మీరు ఆ హోటల్ అంటే అక్కడ కర్రీ పాయింట్ అంటారా అన్ని టిఫిన్స్గా ఆ లంచ్ చ్చ డిన్నర్ అని అంటున్నారా
ఇది మేడం
మీరు ఫుడ్ బిజినెస్ అన్నరు కదా పెట్టాలి అనుకున్నామన్నారు కదా ఓన్లీ టిఫిన్స్ స్నాక్స్ అనుకున్నారా లేదంటే లంచ్ డిన్నర్ కర్రీ పాయింట్
అంటే డిన్నర్ ఫుడ్డు ఇదంత బాగుంటది మన లంచ్ అనేది కాదు కానీ మీల్స్ అన్ని పెడితే బాగుంటది స్టార్టింగ్ మీల్స్ తోనీ స్టార్ చేయాలి చేయాలి మేడమ్
స ఆ అంటే మనం ఏంది ఇన్వెస్ట్ చెయచ్చు అంటరు
అవునవును హమ్ వర మీరే చెప్పలి
అ